హా హలో లేమ్మా మీరేం జేస్తున్నారు తిన్నా టిఫిన్
ఆ తిన్నం, మీరు?
మ్ తిన్నం ఏం జేసారు
ఇడ్లీ టేట్టింది అమ్మా.
అహ ఆ అవున్
మీరేం చేత్తరు?
పులగన్నం, చట్నీ, పచ్చిపుల్సును
ఉమ్ వంట ఐపెన్నా
ఆ అయిపోందేమా
ఇంత కోన్న గనా
ఉమ్
ఎం
మార్నింగే మార్నింగే అయిపోంది మార్నింగే చేసేసాం.
కెదెటమన్ కట్టదా
అవును ఔను
ఉమ్
ఏమ్మా మరి ఇంకా? మీరి ఇప్పుడు ఏం మార్నింగ్కి ఏం చేస్తున్నారు?
ఎం లెటు అలకుతున్నాం.
ఆహ్ ఆ హుహ్ ఇంకా
గ్యాట్ ఒతిన్నా మీకు? క్యా క్యాట్ బర్నవుతిన్నా
ఆ ఆ వచ్చింది. మా మీకోచ్చిందా?
ఆ వచ్చింది లేట్ పైకి పోయే ఇంకా
ఆవ్ను
ఉహ్ చూట్టదా నోట్లో యుత్తమో
కొంచెం ప్రాబ్లం పై నుండి ప్రాబ్లం ఉన్నది. తుంది కొంచం అందుకుని లేటవుతుంది ప్రోసెస్.
ఉమ్
ఆహ్ ఉహ్ ఏంటి మరింకా?
ఏట్టం ఇంకా ఇలాగే ఉంటే కాయగుదలు కూడా లేట్ పేగిపోతయంత
ఆహా ఆ అంటే టౌన్లో ఉన్న వాళ్ళకి ఇబ్బంది అవుతుంది చనా.
ఉహ్ అవునవును
ఉహ్ పల్లల్లో ఉన్న వాళ్ళకు అంతిబ్బంది ఏమన్పించదు.
ఊ వాళ్ళైతే ఉన్నాది తింటాదు కదా.
ఉమ్
ఎలా
ఆ పల్లెలో కావాలంటే కట్టెలు గానీ ఏదెన్నా ప్చ్ ఆకు కూరలు, కూరగాలు ఏదోకటి ఉంటాయి తోటలో పుతున్నా అట్లా టౌన్లో ప్రతీది కొనుక్కోవాలి.
వాడు ఓన్గా పన్నెట్కుంటాడు.
ఉహ్ కొంచెం ఇబ్బందవుతుంది అంతేనా. పల్లెల్లో కొంచెం ఫ్రీగానే ఉంటుంది.
అవ్నూ పోయి పోయి యూస్టెన్ కూడా ఉన్నాడు.
ఉమ్ నీకు ఫ్రీగా ప్రశాంతంగా చెట్లు ఉంటాయి ఇంటి దగ్గరే చెట్లు గూడా ఉంటాయా
హ్మ్
బా ప్రశాంతంగా ఉం టౌన్లో యాడుంటుంది ఎక్కడ చుసిన బండ్ల శబ్దాలు అరుపులు
ఇదుక్ ఇదుక్ ఇల్లు
అవును
మీదెప్పుడు ఐన ఎళ్ళెదా పల్లెటుదు
అ పల్లెటూర్లోనే ఉన్నాము అ
అవునా ఏమవుతుందేంటి
మావే కడుపుష్టి
కడుపుల ఓకే ఓకే
ఉమ్మ్
అక్క ఏమేమ్ ఉంటాయ్ పేమ్మా
ఇక్కడ రాగి సంగటి నాటుకోడి పుల్సు ఫేమస్ రాగి రొట్ట జొన్న రొట్ట ఇవి చనా
హ్మ్
అ ఇక్కడ ఉమ్ వేస్ నన్ వేస్ వరి వేస్నమ్ పత్తి వేస్నము ఉ
పత్తి అంటే దూది కదా
ఉ కాటన్ మనం దీపం వెలిగించడానిక్ కి ఓత్తుల్ చేస్తాం కదా
అవునవును
ఉమ్
నేను ఎప్పుడో చిన్నప్పుడ్ వెల్లా పల్లె టుర్కి మళ్ళీ ఎల్లెదు
ఉ బాఉంటుంది పల్లెటూర్లో వాతావర్ణము ఉమ్ పిల్లలు పిల్లల్ ఆడుకుంటుంటారు ఉమ్ నవ్నా
తెటుకిీ ఊయ్యల కటి ఊగేవాళం
ఉమ్
ఇప్పుడెకడ ఇప్పుడ్ ఇంట్లోనే కట్కోని ఊగ్కోవాలి నాకు పల్లెట్టుద్ అంతే ఇత్తం
ఉహు
యాడ పడ
ఆహా ఉహు
కాన్ని కంపట్ కా ఉన్నాడు ఏది కోనుకోవదన్నా బైట్కె వోవ్దు ఎలాలి కదా
ఏమ్ లేదు ఇక్కడ పల్లెలలో గూడా వస్తున్నాయ్ అన్నీ ప్రతిదీ
అవునా
ఉహు అప్పట్లో లేవు ఉన్నవి కొంత వరకు ఇప్పుడు ప్రతిది కూరగాయల్ గూడా నీకు ఇ ఇడికే వస్తాయ్ ఆటోలలొ అట్లా వస్తాయ్ కూరగాయలు కానీ ఏంట స్వీట్స్ ఏదైనా స్నాక్స్ గాని ఉ ఐస్ క్రీమో ఇన్ ఇంకా ఎవైనా ఎక్సట్రా హ్మ్ హ్మ్ వస్తున్
హ్మ్
మనం కావాలంటే తీసుకోచ్చు లేదంటే ఇంకా టౌన్ పోయి టౌన్ వేళ్ళినప్పుడు తెచ్చుకోవచ్చు ఇప్పుడు అన్ని అందుబాటులో ఉన్నాయ్
మీకు మొన్న వాన్నపడిందా
ఆహ్ నిన్న పడింది కోద్సేప్ పడి పోయింది హ్మ్
హ్మ్ మాకుప్పడిన్ మాక్ మాకుప్పడిన్
ఆ ఏమీ తినీమంటా హాలిడేస్ కదా ఏం చేస్తున్నారు మరి ఎక్కడికైన వెళ్తున్నారా
లేదు వెళ్త లేదు ఎన్నాలు కదా
హ్మ్
మీడు ఎల్తున్నాడ
హ్మ్ వెళ్తాము హాలిడేస్ వచ్చినప్పుడే గదా కొంచం ఫ్రీగా ఉండేదీ అన్
అవునువను
హ్మ్ హ్మ్
మీడు కుక్క పిల్లడేమన్న పెంన్కుంటదా కోడి పిల్ల లేదా
ఏమి లేవ్ ఇంతక్ ముందు ఒక చిలుకని పెంచుకుంటా ఉంటిమి అదీ హ్మ్ అది లేదు ఇప్పుడు
ఏగేగి పోయిన్నా తన్ను పోయిన్న ఔనా
హ్మ్ ఇప్పుడు బాగుండు పెంచుకుంటుంటిమా తెచ్చుకోంటిమి ఓ ఒగల్ బచ్చేస్ కోలేదు నేను పని చేస్కుంటా చూస్కోలేదు పిల్లి వచ్చీ పట్టుకునింది వచ్చి చూసేసరికీ అది పట్టుకుండేసరికి ఇంగ అది బయపడి పారిపోయింది ఇంగా ఇది మచ్చటరోజుకి చనిపోయింది చిలుక
హ్మ్
హ్మ్
కదా కదా
హ్మ్
పిల్లుదు బాగ ఉంటాయి కదా
హ్మ్
హ్మ్
టౌన్ లో ఉంటున్నప్పుడు టౌన్ లో పెంచుకుంటున్నప్పుడు హ్మ్ ఆడికీ దనికీ అంటే దన్ లోపల పోయానికి తెచ్చుకోంటిమీ హౌస్ మాదిరి కొంచం అందులోనే వేసింటిమీ ఉహ్మ్ కడిం అది కొంచం ము అనేది అందులోనే ఉంటే మళ్ళీ బందించినట్టు అనేసి ఓపెన్ జేసి పెటాం అది ఉంటుంది ఎగిరిపోదు మళ్ళ అట్లా ఆడుకుంట తిరు తా ఉంటది అనేసి నేను ఈడ్చిన ఆది తిరుగుతా ఉంటుంది పోతుంది తింటుంది బా మరి చూసుకోలేదు పిల్లొచ్చి పట్టుకునిందీ మర్సట్ రోజుకి చనిపోయింది మార్నింగ్కి
అవునా
అప్పుడు చలికాలమా ఇంగ తట్టుకోలేక చనిపోయింది
హ్మ్ ఆ అప్ప తెరిక్కెమ్మంటె తీత్ కెల్ పోయాడా
వెళ్ళాము కానీ వాటికి ఇక్కడా ట్రీట్మెంట్ ఉండదూ అని చెప్పినారు
హా
వేరేకెళ్ళి తీస్కోవాలి ఇక్కడా ఆ
పేడు ఏమన్ పెట్టాడా
పేరు ఏం పెట్లేదూ నార్మల్గ అందె బాగా వచ్చేద్ది పేరుతో పిల్చలేదు నార్మల్గా పిల్ మా పిల్చుకుంటే ఏది గాంటే అది పిల్చుకుంటా ఉండేదాన్ని దగ్గరికి అందుకు రావడం అట్లానేం ఉహ్
నేను కుక్క పిల్ల పెంటాను కోడి పిల్ల పెంటాను పావు పొలం పెంటాను ఏమీ ఆగలేదు ఇప్పు చెప్పలు పెంచుచున్న అక్వెేర్యంలో ఆ
ఆ బావున్నాయా మరి చాపలు
ఆ ఉన్నయ్ పిల్లదు పెడ్తున్నాయ్ యాపై పిల్లలున్నాయ్ ఆ కలర్ య్
ఒ ఓ ఔ అ అ అ ఏంటి మరి ఇంకా
ఉ ఇంకేమున్నాయ్
హు అంటే ఎక్కడికి వే వెళ్లే అంటే బయటికి ఔటింగ్ అందుకేం వెళ్ళలేదా
లేదు వెళ్ళలేదూ
ఉహు
ఉమ్
ఉ
కో